హలో ఏం చేత్తనవ్?
హలో వినమడతా వినమడతాందా
ఆ ఆ వినవడతంది
తిన్నావా
ఏ తిన్న
తిన్నవా
తిన్నా తిన్నా సాంబార్ పప్పు సారు అ చాల బాగుం అసల్ ఎక్స్పెక్ట్ జేయలె
ఊ
అస్సల్ అనుకోలే
ఆ నేను కూడా అంత పెద్దగా అనుకోలేదు. ఏదో చిన్నగ అనుకున్నా
హు బానే వేసుకున్నరు చెప్పను చెప్పలే అసలు
నాకు ఎతండు సారీలే క్షమించు అని చెప్తాను
హుహు
హు ఏమోనే బోనాలకు వచ్చినప్పుడు యుద్ధం
సూధా పెళ్ళి ఎప్పుడైతదో
ఏమో తెల్వదు
ఉహు
పెళ్ళంటే ఇంకా ఎన్ని ఉన్నయో బట్టలు కొనుక్కోవాలి సామాన్లు కొనుక్కోవాలి
ఆ
అన్ని కొనుక్కున్నంక పెళ్ళి
ఉ
పెళ్ళి ఎట్లా చేత్తారో చెప్పనా చెప్పనా
చెప్పు
గట్టిగా మాట్లాడి దగ్గర పెట్టుకుని
చెప్పు గట్టిగానే మాట్లాడతాను
ఆ ఫస్ట్ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చి చూత్తరు. చూసినంక కన్ఫర్మ్ చే ఆ ఆ
ఆ కున్నా
ఒప్పుకున్న తర్వాత వీల్లు పోయి మాట్లాడిన తర్వాత అందరు ఒప్పుకున్న తర్వాత ఆ పెళ్ళి పెళ్ళి స్టార్ట్ ఆ రోజు స్టార్ట్ పొద్దున్నే లేచి మంగళస్నానాలు చేసి మంగళ స్నానాలు చేసినాక ఆ ఏం చేత్తారు తర్వాత పట్టు వస్త్రాలు కట్టుకుంటరు. పట్టు వస్త్రాలు కట్టుకొని ఆ తర్వాత ఆ పస్ పట్టు వస్త్రాలు కట్టుకొని ఆ తర్వాత కి దండలు మార్
హలో హలో ఏం చేతన్నావ్? హలో